హలో
ఇనిపిస్తుందా మాటలు
ఆ అయిన పడుతుంది ఎప్పుడైతే వొద్దు అనుకుంటానో అప్పుడు కళ్తాంది
ఇంకి సనాయా
ఆ ఇనబడతాంద నికి ఇనాపడట్లీ
ఆ అంట
నాకు ఇనబడతాంది నీకి ఇనవడట్లేదా ఆ ఇప్పుడు చెప్ప ఇంతసేపు ఏదో చెప్తా అన్నావ
ఆ అదే ఆ ని ఆమెకి నిజంగా ఈ రోజు మెసేజ్ చేస్తాను రమ్మందమ్ చెప్తున్నా
ఆ రమ్మన్ రమ్మను రేపు రేపు నేను ఫోన్ చేసినప్పుడు రా మా ఇంటికి అని చెప్ తోలుతారా కది ఇంట్లో దాన్ని నమ్ముతాల ఇంకా
ఏ తోలుతారు లేవ అట్లేం లేదు ఆమె అన్న వసినాళ్ు ఏమన్నారు తోలేస్తారు ఎడికైనా
ఉంటుది ప్లాన్ ఎట్లు ఉంది ఎవడు
మ దాంచి పెడతారు మా అమ్మ ఎట్లా అరుస్తుద్దలు సార శృతి మా అమ్మ వరపుకి వెళ్లిపోయింది దెబ్బ కిందికి
హ మా అమ్మ విష్ణం అప్పుడు మనం ఒక్క రోజు ఎటు కోడిగుడ్ల కానిది మీ సైడ్ వచ్చినప్పుడు ఎట్లా కొట్టింది
అదే ప్రసినదా మా అమ్మయి ఏయ్యాని ఒక్కసారి ఇట్లా గసురుకుంది శ్రృతి వెళ్ళిపోయింది వురుకుంటా కిందికి
మామ కూడా కూడా ఆరజు నువ్వున్న అదే వచ్చిరు కదా
ఆ
ఆ వాళ్ళ పేర్లు మనకి ఎందుకుగాని
హ
అది ఆ రోజు వచ్చినప్పుడు మా అమ్మ మనం కోడిగుడ్లోకి పోయినప్పుడు ఇంత గట్టి కొరరిలింది కుట్టింది చెంప మీద అసలు లేట్ అయినందుకు అప్పుడు మీ మమ్మీ ఫోన్ చేసినా ఇక నువ్వు నీకు దెబ్బలు పడితేయి అది ఇది అనిలేదా
అదనే ఏ మనలే నన్న
ఆ అసలు చేనే చెయలేదు మా అసలు మామూలు చేనే చేయలేదు మామ మాకు అప్పుడు అవద్దని చెప్పారు నిన్న బర్డే అయిన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆ స్కూల్ పోయినా అని చెప్పింది సార్ తో చెప్పిన అని చెప్పి ది అన్ని ఎట్లా చెప్పింది ఎంత భయపడ్డా అసలు ఊ
ఆమె మీ మమ్మీని మీ మమ్మీ మా ఇంటి దగ్గరకి వచ్చి బ్యాగ్ తీసు పోయిన్రు మీరు
ఆ ఆ ఆరోజే మస్తు భయం అయింది రా నాయనో అప్పుడైతే ఇగా ఇంకెప్పుడు వీళ్ల ఫ్రెండ్స్ తోని ఇట్లా బయటకి పోవద్దు అనుకున్నట్టు అయింది ఆ
అ పీ ఉందా మా ఆమె
ఆ
ఆమీకు తెలుసుగా మా ఇళ్లకు వచ్చిండ్రు మీ బ్యాగ్ కోసం
అర్ధంగాలే
ఆ రోజు మా ఇంటికి వచ్చిండ్రు కదా మీ నీ బ్యాగ్ తీసుకపోనికి మీ మామ్ మీ మమ్మీ వాళ్ళు
ఆ ఆ
ఊ అప్పుడైతే నాకు ఫుల్ భయమైందే అమ్మ మా మా అమ్మ కూడా నన్ను కొడుతదేమో అని
నా గూడా మా మమ్మీ కొట్టలేదు గానీ
ఆ మీ అక్క మీ అక్క ఎట్లా భయపెట్టింది నాకు ఆ ఏమేమో చెప్పింది కదా ఆ రోజు నా
ఊ తెలుసా ఆ రోజు నేను మా డాడీకి దొరికిపోయింది అప్పుడు
అవునే అమ్మా
ఆ రోజే చ ఆ రోజు దొరికిపోకుంటే అంత మస్తుండే
ఊ అబ్బా ఏం దోమలస్తున్నయే
ఆ
ఈ గో గోకలేకనే చచ్చిపోతున్నా
వాళ్ళ అమ్మకు ఆపరేషన్ అయింది అని చెప్పిన కదా నిన్న
ఆ అవునవును
అయితే ఇంకా కాలేదట ఈనే నిన్ననే వో మొన్న వోయిండు మళ్ళా ఇప్పుడే వచ్చిండు ఇక్కడికి ఏదో పని ఉందట రేపు పొద్దున ఐదు గంట్ల కి ఇప్పుడే వచ్చిండు ఇప్పుడె విజట్ చేసిండు పోయి వచ్చినా అని చెప్పి ఇప్పుడే పెట్టిండు ఇంతసేపు ఆ కార్ తోలుతాంటే నాకు మెసేజ్ కి రిప్లైఇయ్యట్లేవ్వు అని గట్టి గట్టిగా ఓర్రినా నేను ఇనవడుతాందనే హలో ఓ పొల్ల నీ మాట నాకినవడతలే నాది నీకు ఇనవడతాందా